హలో బాగున్నారా అండి బాగున్నామండి మీరేలా ఉన్నారండి
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి తిన్నారా
ఆ తిన్నామండి మీరు
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారండి ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగున్నారండి
రండి ఏటంటే ఎక్కడన్నా బయట పీజీ అలా స్టే చేస్తున్నారా
మేము పీజీలో ఉన్నానండి ప్రస్తుతానికి
అవునా మీరు ఇంట్లో ఎంత మంది ఉన్ ఉంటారండి నా అంటే జాయింట్ ఫ్యామిలీ నా న్యూక్లియర్ ఫ్యామిలీనా అని
మాది న్యూక్లి న్యూక్లియర్ ఫ్యామిలీ నేనండి మీదండి
మాది కూడా న్యూక్లియర్ ఫ్యామిలీ నేనండి కానీ ఏమంటే మా పెద్దమ్మమ్మ వాళ్ళు ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళ వాళ్ళ అమ్ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళు వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ అండి
ఆ
ఇప్పటికీ జాయింట్ ఫ్యామిలీనే అండి వాళ్ళు
అద్రుష్టవంతుల అండి జాయింట్ ఫ్యామిలీ లో ఉండాలి అంటే
అవునండి అంట్ అంటే వాళ్ళు ఇప్పుడు త్రీ మెంబర్స్ వాళ్ళ కొడుకులు ఆ త్రీ మెంబర్స్ మాళ్ళ వ్ వైఫ్స్ మళ్ళా వాళ్ళకు కొడుకు పంతులు అంద
ఓహో అయినా జాయింట్ ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ లో ఉంటే భలే ఉంటాది కదా రాండి
అవునండి కానీ ఏమంటే ఆ కానీ ఏమ్ అంటే నమ్మకం అనేది ఉండాలండి జాయింట్ ఫ్యామిలీలో సర్వైవ్ అవ్వాలంటే
ఉ అవునండి
ఇప్పుడు ఎలాగంటే మా మా అమ్మమ్మ వాళ్ళు ఉండిన్నారు మాఅమ్మామ్మ వాళ్ళంమ్ మన నాన్న వాళ్ళం తా వాళ్ళు ఎలాగంటే మా చిన్ నన్ను వాళ్ళ ఆస్తులు మొత్తం వాళ్ళు రాపి చేసుకోవడం గాని ఇంకా ఏమన్నా ఇంటికి దినిసి వాళ్ళు అవి తెస్తారు కదా
మ్మ్
అప్పులు అయినాయని చెప్పేసి డబ్బులు తీసుకు ని ఇ చేసారు నమ్మకం పోయింది అందరు డివైడ్ అయిపోయినారు సో సో నమ్మకం అనేది తో నమ్మకం చాలా పెద్ద మ్యాటర్ అయితుందండి జాయింట్ ఫ్యామిలీలో
అవునం డి నమ్మకం ఉండాలి న్యూక్లియస్ ఫ్యామిలిలో న్యూక్లియస్ ఫ్యామిలీ అంటే చాలా చిన్న కుటుంబం కదండి ఇద్దరు ఇద్దరు పిల్లలు పేరెంట్స్ అం
హు దాంట్లో ఉన్నప్పుడు డిసిప్ ప్లేన్ కూడా నేర్చుకోరండి పిల్లలు
జాయింట్ ఫ్యామిలీ ఉన్లో ఉన్నప్పుడా అండి
న్యూక్లియర్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు అండి ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో అనుకోండి రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకుం ంటారు ఎవరితో ఎలా మాట్ ట్లాడాలి ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి బయట ఎలా ఉండాలి ఇప్పుడు అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని బాగా నేర్చుకుంటారు జాయింట్ ఫ్యామిలీలో ఇప్పుడు చూసుకోండి న్యూక్లియర్ ఫ్యామిలీలో ఇప్పుడు మీరు న్యూక్లియర్ ఫ్యామిలీ అన్నారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాం ప్పులు మీరు మీ తమ్ముడు అక్కో ఉంటారన్నమాట ఉంటే మీరేమన్నా తప్ ప్పు చేస్తే మీ తమ్ముడు తిడతాడు మీ అన్న తిడతారు అదే మనం జాయింట్ ఫ్యామిలీలో ఉన్ టే మనం తప్పు చేయడాని
భయపడ త్తం
భయపడతాం ఎందుకంటే మన తర్వాత ఇంకా చాలా మంది ఉంటారు వాళ్ళు మనల్ని చూసి నేర్చు కుంటారు అని
అవునండి అందులో మన పెద్దవాళ్ళు ఉ ఉంటారు అని చెప్పి వాళ్ళ మీద కొంచెం రెస్పెక్ట్ తో హు వా అవునండి
మ్ అంటే మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళండి జాయింట్ ఫ్యామిలీ వా మా అమ్మమ్మా ఎంత మందికి ఇరవై ఎనిమిది మంది ఇంకా వంటలు చేసేదంటండి అంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ అంటే పన్నెండు మంది పిల్లలే ఉండే వాళ్ళంట అప్పుడు
ఉమ్
ఆ మా అంటే మా తాతయ్య వాళ్ళ అన్న అన్నదమ్ములు
ఉమ్ ఆ అ జాయింట్ ఫ్యామిలీలో ఉన్న బెనిఫ కిడ్స్ ఉన్నాయి న్యూక్లియర్ ఫ్యామిలీ లో ఉన్నాయండి కానీ ఆ న్యూక్లియర్ ఫ్యామిలీ లో ఉన్నప్పుడు రిలేషన్షిప్స్ గురించి పెద్ద ఐడియా ఉండదండి ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ తో పా మా మాత్రమే ఉంటారు కదా
జనరేషన్ లో ఎలా ఉంటారు అంటే ఎవ
అవునండి ఎవరిని ఎలా పిలవాలి అనేది కూడా తెలీదు ఇప్పట్లో
అవును ఎకంటే మనకు అంత నాలెడ్జ్ లేదు
అవునండి
అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మీకు తెలిసినోళ్లు ఇప్పటికీ ఇంకా సర్వైవ్ అవుతున్నారా
అంటే అండి జాయింట్ ఫ్యామిలీ లోన అండి ఉన్నారండి మా మా నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో అయితే ఉన్నారండి ఒక అమ్మాయి పావని అని ఒక అమ్మాయి ఉన్నింది
ఉమ్
హలో
చెప్పండి
వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇప్పటిక ఇంకా ఉన్నారండి జాయింట్ ఫ్యామిలీ లోనే ఉమ్ ఆ వాళ్ళ తాతయ్య వాళ్ళు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వాళ్ళ చిన్నాన్న వాళ్ళు అ అంత కలిసి ఇప్పటికీ ఉన్నారండి కలిచే మీరు అన్నట్టు ఏది ఆ బాగుంటదండి జాయింట్. ఫ్యామిలీ ఎందుకంటే మన ఏమంటారు. మన మనతో పాటు మన చిన్నమ్మ పెద్దనాన్న వాళ్ల ఆ పిల్లలతో పాటు పెరుగుతామండి.
అవును ఇంకోటి చెప్పాను కదండి తప్పు చేసే ముందు నువ చాలా థింక్ చేస్తా ట
హ్మ్మ్
నూక్లియర్ ఫ్యామిలీ అనుకోండి మనం తప్పు చేసాం అనుకోండి సరి అయిపోతుందిలే అని వదిలేస్తారు అదే మనం జాయింట్ ఫ్యామిలీ తాత వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అన్ని ముందర తిట్టేస్తారు సో కొంచెం మర్యాద పోయినట్టు అనిపిస్తుందని ఆ తప్పు చేయడానికే మనము చాలా చాలా థింక్ చేస్తాం అసలు పో తప్పు.
ఆ అవునండి.
ఇంకండి మీ మీకు అంటే జాయింట్ ఫ్యామిలీ ఇష్టమా లే అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టమా అండి.
నాకైతే జాయింట్ ఫ్యామిలీనే ఇష్టం అండి ఎందుకంటే అందరితో బాగుండొచ్చు మన అంటే మన చెల్లల్లు అన్నలు, తమ్ముళ్ళు అందర్ అందరితో కలిసి బాగా ఆడుకుంటూ మనక ఏ ఏవన్నా సజెషన్స్ కావాలంటే అంటే వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళతో బాగుండొచ్చు అని నా ఒపీనియన్ అండి
అవునండి ఇంకోట ఏమం అంటే మనకు ఫైనాన్స్గా నాకు కూడా అదే ఇష్టం అండి ఎందుకంటే ఇప్పుడు మనకు కష్టాలు అనేవి చెప్పి రావు కదండి ఫైనాన్ న్షియల్ గా కానీ వేరే విధంగా అయినా గాని మనకు అప్పుడు ఎవరు తోడుంటారు చెప్పండి మన అన్నదమ్ములు ఇంకా మన పెద్ద నాన్న చిన్నన్న వీళ్ళే కదండి అప్పుడు చూసుకోవాలి
అవునండి
మ్ మనం అనుకుంటాము బయట వాళ్ళు అవుతారు అని కానీ అట్లా కుదరదు కదండి ఇప్పుడు మనం అందరు జాయింట్ ఫ్యామిలీలో అనుకో ఉన్నాం అనుకోండి ఏమన్నా తప్ప ఏమన్నా ఎట్లా తక్కువ ఐంది అనుకోండి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారు అదే మనం నూక్లియర్ ఫ్యామిలీలో ఉండుకొని అన్న నాకు ఇట్ల డబ్బులు త కావాలని అడిగితే ఇ వ్వర్ వాళ్ళు
ఆ అవును
జాయింట్ ఫ్యామిలీ మనకు
జాయింట్ ఫ్యామిలీ అంటే అంతా మనదేనండి నీ ది నాది అని సపరేట్ అనేది ఉ ఉండదు మన ఇంటికంటూ ఒక హెడ్ ఉంట ఉంటారండి హాయ ఆ హెడ్డ అంతామై ఎమ్ చేస్తారు
అవునవును అదే బాగుంట ఉంటాం కదాండి మనము నేర్చుకుంటాం తో ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చెయ్యాలి కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో చూసుకో ఇప్పుడు మీరు చూసినట్టు జాయింట్ ఫ్యామిలీస్ లో అసలు ఫోన్స్ అనేవి ఎక్కువ చూడరండి పిల్లలు చ స్కూల్ కి కూడా చాలా పద్దతి పూర్తిగా వెళ్తారండి వాళ్ళ దాంట్లో ఇంకా డ్యాన్సులు లైక్ ఎలాగంటే భరతనాట్యం గానీ సంగీతం గానీ ఇవి వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారండి జాయింట్ ఫ్యామిలీ లో కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో అనుకోండి ఏదైనా ఒక స్పోర్ట్స్ కి ఎత్తుకపోయి వేసేస్తారు అది ఆడినావా వచ్చినావా ఎందుకు నీకు అవన్నీ ఉండేది ఒక్కడివి అని సపోర్ట్ చెయరు
అవునండి
హు
అయినా జాయింట్ ఫ్యామిలీ ఉంటే కలిసి మెలిసి బాగుంటదండి కానీ ఇప్పుడు ఏమైతుందంటే ఎందుకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అవుతుంది అంటే ఏం మనం జాబ్ చేయాలని చెప్పి సిటీస్ కంటూ అక్కడికి ఇక్కడికి వెళ్ళడం వల్ల ల అందర్ ఇప్పుడు సేపరేట్ ఎక్కువైపోతున్నారండి
అవునండి ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మనము ఇంటికెళ్ళాంఅనుకోండి కోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఆ ఇప్పుడు ఏమన్నా పొలం పని ఉంద అనుకోండి అందరు కలిసి వెళ్లి అన్ని పనులు చేసుకొని రిటర్న్ వచ్చేస్తారు సో కూలి వాళ్ళే పని ఉండదు అదే మనము న్యూక్లియర్ ఫ్యామిలీ లో వండుకొని పనులు చేసుకోవాలంటే ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి మళ్ళా
అవునండి
ఇంకా బయట కొనుకునే అవసరం కూడా ఉండదుప్పుడు అంతా మనమే ఇంట్లో పొలంలో పండిస్తాం కాబట్టి అంతా మనకి హెల్ప్ అయిపోతుంది అప్పుడు
హు
మా తాత వాళ్ళయితే ఆ ఐదు మంది అండి వాళ్ళన్న దమ్ములు వాళ్ళు కూడా అంతే ఒ మా తాత మా తాత హోటల్ చూసుకొని డబ్బుల్ మేనేజ్మెంట్ మొత్తం మా తాతది ఇంకా ఇంకా మిగతా తాత వాళ్ళు వచ్చేసి పొలం పనులు చూసుకునే వాళ్ళు ఇలాగా బాగుండేదండి అప్పుడు ఇంత మొత్తం మా అమ్మమ్మ చెప్తుంటే మా అమ్మమ్మంటా ఆ మా అమ్మమ్మ అయితే ఆ చెప్పినా కదా ఇంత మందికి వ వంటలు చేయాలని ఉంటుంది మా అమ్మమ్మ వంట చేస్తుంది అనమాట పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మొత్తం వంటలు చేసేదే అండి. మా అమ్మమ్మదాప్పుడంతా
అవునా అండి.
హ్మ్ బాగుం
అయినా జాయింట్ ఫ్యామిలీ బాగుంటుంద నిక్ కానీ ఈ ఇ ఇప్పుడు చూడ్న్న సిచ్యువేషన్స్ లో జాయింట్ ఫ్యామిలీస్ అంటే కష్టమేనండి ఎందుకంటే అందరూ వాళ్ళ పని కంటూ
పని ఇంకొకటి ఏమంటే స్వార్థం అండి. స్వార్థం
అ
ఇప్పుడు దాంట్లో ఇప్పుడు పది రూపాయలు ఖర్చు అయిందంటే వాళ్ళు నలభై రూపాయలు చెప్తారు. ఎందుకంటే ముప్పై రూపాయలు ఎత్తి పెడితే నా కూతురు నా కొడుకులు కొంచెం బాగుపడతారు. అన్నట్టు చూస్తారు ఆ జాయింట్ ఫ్యామిలీలో ఇప్పుడు అట్లా కాకుండా వంద రూ పెలుస్ ఇరవై ఇరవై రూపాయలు అందరికి ఇస్తే అందరూ బాగుంటారు. కదా అని ఉంటే ఉండేవండి ఇప్పటికి జాయింట్ ఫ్యామిలీస్
అవునండి ఇంకేంటండి సమాచారం
చండి ఇంకేం లే థాం
హ్మ్మ్ సరే అండి ఉంటాం. బాయ్ అండి
మంది సమాచారాన్ని అంచాన్
ఆ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యు సో మచ్ బాయ్ అండి.